హలో హలో హలో
వినపడుతుంద ఆ చే ఆ చే వినపడుతుంది చెప్పండి సార్ ఆ చెప్పండి సార్ హలో వినవడని సార్ చెప్ప
ఆ ఓకే అమ్మా మీరు ఏం చేస్తారు యాక్చువల్లీ హలో
ఏంటండీ మీరు యాక్చువల్లీ ఏం చే తరు యాక్చువల్లీ మీరు ఏం చేస్తారు హౌస్ వైఫా లే లేకపోతే ఏమన్నా ఇది చేస్తారా హలో
నేను ఏం చేయనండి నేను హౌస్ వైఫ్ అండి
ఓకే ఓకే ఓకే మీ కూ పిల్లలు ఎంత మాట్లాడుతున్నామండి మీ వాయిస్ కాస్ట్ స్ సక్
ఇ
హలో
మీ వాయిస్ స్టాక్ బ హ చెప్పండి సార్
మీర ఏం చేస్తారమ్మా
మేము ఏం చేయమండి హౌస్ వైఫ్ అండి ఇంటికనే ఉంటాం
ఓకే ఓకే ఓకే ఓకే మరి మీకు పిల్లలు ఎంత ఎంతమంది
అరే మీరు మీరు ఫ మీరు ఏం చేస్తారండి మీరు
మేము ప్రస్తుతానినికి అయితే జా జా ఏమన్నా ఫర్టిలైజర్ షాప్ అమ్మ తి మిగతాది వగేర వగె దగ్గర ఇలా పనులు చేస్తూ ఉం మేము మాకు షాప్ ఉంది
చిన్నాకనే అవునా అండి అవున
ఆ అవునండి మాకు ఇట్లా షాప్ ఉంది మేము దాన్ని సేల్ చేస్తూ ఆ ఊరు ఊరు తిరుగుతామండి మేము మాకు బి చిన్నపాటిదిగా ఉందండి మీ మీ వైపు ఏమేమి ఉంటాయండి
ఏ ఇక్కడ ఏం దొరకాయి కూడా ఏం ఉండయండి
ఆ అంటే తినరా ఏ మి ఏం కూడా అందుబాటులో ఏము ఉండవా
అ ఏమి ఉండయి మేము వేరే ఊరికి పోయి తీసుకొచ్చుకోవాలి
మీ వారు ఏం చేస్తరు
మా వారు
ఆ వ్యవసాయం చేస్తారా అత్యధికంగా ఏం పంటలు బండి స్తారు ఏం ఏ ఏం ఏం ఎరువులు వాడతారు
జాంతమ్ మాకైడియా ఉండదు మా ఆయనకు ఐడియా ఉంటది
అంటే ఏ ఏ పంట ఏ ఏ పంట పంట వేస్తరు ఏ పంటకి ఏ ఏ వులు వాడతారు అన్నది ఏమన్న కాస్ అంత ఐడియా లేదా
మేము పత్ ఏస్తం అరి ఏస్తం
ఆ పత్తికి సంబంధించి దాదాపు అంటే యూరియా కానీ ఇట్లా నత్రజని కానీ డిఏపి కానీ యూరియా కానీ వగేర ఏ ఏం ఫర్ రసాయనిక ఫర్టిలైజర్స్ వాడతారా లేకపోతే మిగతా ఏదైనా వేరే ఏమైనా ఫర్టిలైజర్స్ వాడతరా
స్తర మా ఆయన తెచ్చుకుంటారన్ని
ఒకే అండి ఇంకా వగేర ఏమన్న ఫెస్టివల్స్ లాం టె ఏమన్న జరుప్
అవును జర్ రుకుంటాం అ ఇగ లోకంలో ఉన్నల్లో అందరు జరుపుకోరా ఫెస్టివెల్ అందరు జరుపుకుంటరు
ఆ ఆ అంటే మీ ఇంట్లో స్పెషల్గా ఏముంటది
మా ఇంట్లో స్పెషల్ అన్ని పండుగ స్పెషలే
అన్ని పడుగలు స్పెషల్యినా ఒకే ఒకే ఇంకా ఒకే ఒకే ఈ ఈ సంవత్సర రం ఎండల్ ఎలా ఉన్నాయండి
వాతావరణ చాలా హా చేంజ్ అవుతుంది ఎప్పుడు లా లేద్
హ్మ్ అంటే ఎం ఎండలు ఏమాత్రం మా సైడ్ అయితే దాదాపుగా థర్టీ ఫోర్ డిగ్రీస్ ఎండ ఉంది మీ సైడ్ ఎలా ఉంది
మాకే బాగానే ఉన్నది ఇంటి కూడ బాగానే ఉంటది
అదే అదే అంటే మా సైడ్ థర్టీ ఫోర్ డిగ్రీస్ ఉంది మీ సైడ్ ఏమన్నా అంతకు మించు ఉందా తక్కువ ఉందా
లేదు మాకయితే బాగానే ఉంటది
ఆ
మీ గ్రామంలో ఏ ఏమేమి ఉంటందండి
మా సైడ్ కూడ అంతదండి ఏముండదండి మాకు నదులు కాని సముద్రాలు కాని ఏమి దగ్గర లేవు మా సైడ్ అడవులు బాగుంటాయి అడవిలో కాబట్టి ఇక ఎండ తీవ్రత అన్నది బాగా ఉంటది. వర్షాకాలం వచ్చేసి ఇం కాస్త అంత వర్షాకాలం ఎక్కువనే ఉంటది. మీ సైడ్ ఏమన్నా నదులు గానీ సముద్రాలు అంటే ఏమన్నా ఉన్నాయా.
నదులు అంటే చాలా దూరంలో ఉంటదండి. హలో నదులు అనేది చాలా దూరం ఉం టాది. వ ఆహ్ చెప్పండి. సార్ మీరింకా హలో నా వయిస్ వినాబడుతుంద. సార్ హలో సార్ మీ వాయిస్ వినపడుతుంది సార్ చెప్పండి.
దాని నది పేరండి.
పెద్దవాగాండి.
ఒకే ఓక్ కి ఒకే డి బా చాలా దూరం ఉంది. అంటే జీవన అంటే ఇప్పుడు వటరూంటదన్న.